ఆ
చెప్పు రా తమ్ముడా ఏం చేస్తున్నా
ఇప్పుడే కాలు ఎప్పుడు వచ్చిదంటే పైకొచ్చిన
అవునా తన్నావా
చిన్న
ట్రేన్ త కూూరా
పప్పు
ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ పప్పేనర
డైలీ ఆఫ్టర్నూన్ పప్పుూ చారు
ఓ పోడుక్క
మరి
ఉహుమ్ మరి కర్రీస్ తెచ్చుకొరు
కర్రిస్ తెచ్చుకున్న పప్పు మంచిగా ఉంటుంది ఇగా పం తెచ్చుకోం బుర్రల ప్యాకెట్ తెచ్చుకుంటాం పెరుగు పాకెట్ తెచ్చుకుంటాం
అవును అవును ఒక నైట్ ఒకటి చేంజ్ చేసారు కర్రీస్ అంతేనా
అవును నైట్ నైట్ వెడతారు కర్రీ వెళ్తారు గుడ్ అట్టు పండిస్తారు పెరుగు పోస్తారు
అయ్యో మీ పని బాగుంది కదరా
మరి నైట్ బవుటంది. నైట్ మస్త్ తింటరు అన్నం ఒక్కోడు
అహా రేపుయితే లాస్టా ఎగ్జామ్స్
రేపు ఒకటి ఉంది సోమవారం ఒకటి ఉంది మంగళవారం ఒకటి ఉంది
రెండు ఆ ఓకే మంచిగా రాస్తున్నవ్ మరి వెళ్తావా
ఏమ్ వంట అక్క
నీ మార్కులు తెలుస్తాయి గారా అది న దీనికి మంచిగా రాసిన దీనికి ఎంతొస్తుంది దీనికి ఇంత వస్తుంది అని ఉంటది గారా ఒక ఐడియా అంటూ
మనం ఆరు అటెంప్ చేస్తాం ఒక్కటి కూడు వదిలి పెట్టం అట్లా
అన్నీ అటమ్ చేస్తాఏవ్ రా
కచ్చితంగా నాకు రానిదే వస్తాది కచ్చితంగా దాన్ని రాశ వస్తంది
ఇ రాకపోయినా ఏం రాస్తావు రా అంటే ఒక తెలుగు ఇంగ్లీష్ అంటే రాస్తాం అనుకో మిగతా సబ్జెక్ట్లు
మీ గత సబ్జెట్లు రాయచ్చు తెలుగు ఏమి రాయేస్తాది
అరే తెలుగు ఇంగ్లీష్ రాసాం రా మనం ఏదైనా రాయొచ్చు రాయలనికుం ది మీగత మీకన్ని లెక్కలే లెక్కలు గారా
లెక్కలూ అంటే మన పాక్సులు పడైనాయ్
అవును బాక్స్ లో ఉంటాయిగా
అవును బాక్సులు ఉంటేనె ఆయన్ నీ తీరి క్వశ్చన్ రాస్ తీరి వస్తది బాక్స్ వస్తది న తీరి క్వశ్చన్ రాస్ సల్లగా మనకు బాక్సులు వస్తే రా లెక్క మా పాడైతాయ్
ఓయమ్మా అదంతేనా హుమ్
ఈ మూడు తారీఖు వస్తా బనేన్ చెప్పనేను మూడు తారీఖు పాతర అంటే సరే పొర మారు అన్నాడు
హలో మ
నిన్న నైట్ చేసినగా
అ
మూడ్ తారీక్ పోదామ్ మరి పోరు అట్టే నాకు కూడా ఇంటికడ ఎక్కడోస్తవ్ నేను వచ్చే రోజు మళ్ళ కొంపులికి రానికొకుండా ఉన్న
నువ్వు మూడ్ తారీఖా మరి ఫస్ట్ కయిపోతాయి క నీకు మరి సెకండ్ రోజు ఉంటుందా అసలు
కాదు ఫస్ట్ కాయ్ అయిపోతే ఈ రో నిన్న పోస్ట్పోన్ కాలె నిన్నటి ఎగ్జామ్ ఈ రోజు ఎగ్జామ్
ఆహా అట్టనా
ఈ రోజు ఇరవై తొమ్మిది కదా
ఆ ఆ
బానే వంట పెడ్ ఆలా యారోజు పెడతరో
అవునా హా పట్రా తొందరగా పెట్టిరు నీ పుణ్యాన
ఆ
హుమ్ ఏం చేస్తుండ్రు మీ గద్దలందరూ
మంచి ఎండ వదల్ ప్రత్యేక ఇంటికే మనం
మరి నిన్న సిమెన్ ఆమె అవును ఇంటికాడ రిలేటివ్స్ వచ్చిరు మొత్తం
హుమ్
ఒకటే నీకా
ఆ
ఎందుకు
ప్చ్ ఎఫైర్ వచ్చింది ఎఫైరా
ఆ
ఇంటికడ్నె పోయోతికదరా చూద్దామంటే అక్కడ పోయినావంట
ఓ అవునా మొత్తం మీ తమ్ముళ్ళిద్దర అయితే ఎక్కించుకొని ఈడుకాడికి ఈడు కాడి తెగ తిరుగుతుర్రా
ఎవలు
అళను వచ్చిన సుట్టాలులో అల్లు ఎవలో మరి అవును ఒకట్టే ఈడ్ ఇకి ఆడికి ఇడికి ఆడికి ఇడికి ఆడికి తిప్తారు మీ ఇద్దరు తమ్ముళ్ళు మీ తమ్ముడు కాదు మీ ఎదురంగు ఉన్న తమ్ముళ్ళు
హ్మ్
హ్మ్ ఒక్కటే మా తమ్ముడు సిక్స్ కే వస్ స్తుండా
సిక్స్ కోసం అంటే ఇక ఆడు మారడుగా
ఊహూ
ఆడు వచ్చి ఉండే కొంటు ఉంటాడు అదే ముందల వచ్చ
కాదు మొత్తం ఉంటనంటివి గా రా వన్ మంత్
ఉంట అండి ఇప్పుడు గానీ ఉత్తప్పుడు ఉంటడుగా
అదే ఆయన ఇంకా ఫ్రేమ్ ఫ్రేమ్ రా నాయన ఫ్రేమ్ కి చూసుకోవాలి
హ్మ్
ఆయన బర్డేకి ఫ్రేమ్ ఇయాలి ఈ సార్ పక్కా అనుకుంటున్నా ఇస్తారా పక్కా నువ్వే జెయ్ తెచ్చుకొని రావాలి
వేజ్ కొస్తా
ఇంతకని ఫోటోలు ఏవి మంచిగుంటయో నాకు అర్ధం అయిత లేవు రా ఏది పెట్టాలో అర్ధం అయితే లేవు ఇద్దరం అనుకుందాం ఇంటికి వస్తావుగా అప్పుడు చూద్దాం ఏద ఏ ఫోటో బాగుంటది ఏంది మంచిగ ఒక ఫైవ్ హండ్రెడ్ లలో ఏపిస్తే అయిపోతది ఏ ఎంత కనుకు కుట్టిన గానీ అర్జున్ బర్త్డే కి ఉంటాడా ఉండడా అని డౌట్ వస్తుందరా
జులై ట్వంటీ టూ నేగా
జూలై ట్వంటీ వన్
ఉంటాడిగా
ఏమో మరి ఏం ఉంటడో సూడాలి
ఆడ్ జూలై ఇరవై కి గట్ల పోతున్నారా
అదే అయి ఈ సార్ అన్ బర్డే కుంచాల్రా నాయన ట్వెంటీ వన్ కి ట్వన్ కట్టగాకుంటయి ఇంకా ఒక రెండు రోజులు ముందల పోతా, అంటే ఉండని ఉండనియాలి ఈ సారి.
ఉంటా ఉంటాడు అప్పుడు ఏం చేస్తాడు వన్
పోయిన సరే ఉండవంటే ఉండలేదు ఈ సారి ఉండనిచ్చుకోవాలి ఈ సారు ఉండనీయాలి పక్క
చిన్నమ్మ ఇంటికో వస్తే అయిపోవు కదా అంట ఆల్రెడీ త్రీ డీస్ చిన్నమ్మ ఇంటికోసాబ వారా అంటారు రిలేటివ్స్
ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పపోయిన
చెప్పినా అంటే నిన్న మన్న రెండు రోజులు లేవట కదా అంటే సప్పుడ చేయలే ఆడుకు వచి మళ్ళీ ఇటికేం వస్తా అక్క అని
అవునా ఎవరు మరే ఆమె
ఆ
హ్మ్ హూ మొత్తం అయ ఏంటిది
రాజన్న కాడ ఇద్దరు ఉంటారు సిస్టర్స్
ఆహా
ఒక ఆమె ఈ రోజు వస్తాదంట ఇట
హు హు మొత్తం ఒకటే దగ్గర నా వంటలు మీది
హూ మ్
మీర అందరూ ఒక్కటే కాడ వంతుర అంట నా రా
ఓలు
మీరు మీ ఫ్యామిలీస్ అంతా
ఆ
ఒకటే కాడు వండు తుర అంటా నా వంటలు
అట్టేం కొండూతార్ రా
అయ్యా ఆమె చుట్టాలు వచ్చిరంటే ఇవ
ఆవు కొద్దిసేపు సందీప్ ఇంటికాడ కొసేపు మా ఇంటి కాడ అట్ట
ఆ అట్టనా ఏమో అవునట్టువుంది గా ఏమో కాగాని అవునట్టు ఉంది ఆ ఒకటే హు మ్
మళ్ళీ ఈ రోజు పెళ్లిి పోయిరూ చూసినవా ఒకనాడు గద్దలు గట్ట అందరూ ఆ రోజు ఇప్పు డ కూడా వస్తలేరు కానీ మ బాబాయ గిట్ట చిన్నమ్మ గిట్ట అనారంట వస్తాం లే బాబాయి బిడ్డ పెళ్ళి అయిపోయినా గిట అన్నారంటే అందుకొచ్చాంట
ఒకటే ఆడు కి నీకి మీ నాయనమ్మ బియ్యం తీసుకుపోయిందంట అందుకని మీ అందరూ కన్న ఉండుకుడు్ర అడుగుతున్నా
ఆ మా ఇంటి కాడ నీ ఉందట
నా అవున్ రా మీ తాత ఇన్నే ఉండు మీ నానమ్మ మాడుంది
హు మ్
ఉ
రెండో ఏమో మా నాయన
ఆ అవునురా నాయన ఆటే ట్టేడుంది లేదు
అదే మా సంధీ బయట ఉందంట
మ్ అమా మీే స్వీట్ సిస్టర్ ఫోన్ చేస్తున్నాం మరి
చేయ్ లే
అదంతేనా
హ్మ్
ఉహుం
తుమారోగల్జ మేడ రోజడుసంటంది గస్ తులా
ఓ అవునా
ఆ ఏమ క్లోజ్ చేసి ఏ ఎడురండు రోజులు రెండు ఎగ్జా ఇంకా రెండు రోజులు ఉంది
ఉండేగా బ్రదర్
బ్రాదర్ కగ రోజ ఇ అప్పంసా మన గదగా ఇడు సూస్త
మ్ మ్ బ్రదర్ ఉండే బ్రదర్ కి మీకు దూరమా
ప్రదాకి నాకు బాగానే యిదున్నారు దు ఐడ
ఉహుం
హాస్టల్ అంటే రైస్ వెటర్ అంతే హాస్టల్ ఓపెన్ ఉంటంది కదా రైస్ వెటర్ అంతే రండు రోజులునీ నాలు మూడు రోజులుగా లెక్కేసుకున్నా కానీ అయ్యా
ఉ రా బానే అయితది కొడుక నూ మూర్ పూటలో అయి తినేది అనం
మరి
హ్మ్ హ్మ్ టై బాగానే అవుతుది తన్నిస్తు నుూర మరి కా న రీచ్ రాజేంద్ర ఇంత పెరిగింది
ఎంతే
రీచార్జ్ ఉన్నారు జియోది కూడా మూడుంద నెల చిల్లరాా మూడు వ నెలు యాభై టూ జిబి వన్ పాయింట్ ఫైవ్ లేనే లేదు
మనబ పడితే ఎంట రెడ గార
అసలు అది లేదురా
వన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ లేదా
అసలు లేనే లేను
అటు ఉంటది
లేదు రా నిన్న ఏసిండు పెద్దడాడీ నాకు
దా
ఆ అసలు త్రీ పా వన్ పాయింట్ ఫైది అసలు ఆప్షనే లేదు మొత్తం టూ జీబీ నే కనపడుతుంది షాక్ అయినా అసలు అసలు ఇప్పుడు ఎయిర్టెల్ అలోక్ కూడా అంతే
హ్మ్
ఆ ఎయిర్టెల్ వాళ్ళ కూడా అట్లనే బానే పెరుగుతన్నాయి రా నాయనా రీచార్జ్లు మా డాడ్ వైఫై పెట్టిస్తా అంటు నెక్స్ట్ ఇయర్
అమ్
హ్మ్ ఈ ఇయర్ మొత్తం టోటల్ పేమెంట్ చేసాను టీవీకి అందుకని నెక్స్ట్ ఇయర్ దానికి చేస్తా అంటున్నా
హ్మ్
సరే లేరా మరి
సరే సరే
హ్మ్ పోవు